హలో
నమస్కారం అండి
నమస్కారమండి
ఎలా ఉన్నారండి
ఆ బావున్నామండి మీరేలా ఉన్నారండి
మేము కూడా బాగున్నామండి
ఆ చెప్పండి
భోన్ చేశారా అండి
ఆ ఇప్పుడే టిఫిన్ చేసానండి టిఫిన్ చేసి బయటకి వచ్చానండి మీరు అండి
నేను భోన్ చేసా అండి
అవున అండి
అంటే మీకు దోశ తిన్నా అండి నేను
అవునా అండి
మీరు అండి
మేము కూడా దోశ తిన్నానండి
అంటే మీరు ఎక్కడికైనా వెళ్తుంటారండి అంటే ట్రావెల్ అట్లాంటివి
ఆ ట్రావెల్స్ పోతాంటానండి నేను
మీకు ఎటువంటి వాహనంలో వెళ్ళడం అంటే ఇష్టం అండి
అంటే మామూలుగా ఆ ట్రావెల్ని బట్టి అండి నేను ఎక్కువ దూరం ప్రదేశంలోకి పోయినప్పుడుయితే ట్రైను లేదా బస్సు అయితే వెళ్ళడానికి ఇష్టపడుతాంటానండి మాలుగా మన సరౌండింగ్లో ఉండే దాంలోకైతే ఆటోస్లోనూ లేదంటే బైక్ ఇట్లోను అలాగా ప్లేస్ని బట్టి అండి ఇది అది ట్రావెల్ చేయడానికి ఎక్కువయితే ట్రైన్ లో వెళ్తానండి దూర ప్రదేశాలకి
అవునా అండి
మీరు అండి ప్రయాణాలు చేస ఉంటారా ట్రావెల్స్
అ నాకు ట్రావెల్స్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఎక్కడైనా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి
అవునా అండి అంటే ఏ వెహికల్ల్లో ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారండి మీరు
అంటే ఫ్యామిలీతో అలా వెళ్తే నేను ఎక్కువ ట్రైన్ లో వెళ్తుంటా అండి
ఆ అవునా అండి
మా ఫ్రెండ్స్ తో గాని లేదా ఒక్కన్ని అలా వెళ్తుంటే బైక్ లో వెళ్తానండి
అవునా అండి అంటే మీరు చెప్పండి
ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ట్రైన్ అయితే మనకు చాలా సౌకర్యంగా ఉంటుదండి
అవునండి
కోవడానికి కాని మనం ఏమన్నా ఫుడ్ తీసుకోవ అంటే ఫుడ్ అనేది ట్రైన్ లేక వస్తు టుంది కదండి
ఆ వస్తుందండి ఎక్కువ అలా ఆ ఫుడ్స్ అనే మనకి కొంచెం కల్తీ ఉంటయండి
అవునండి అయినా కూడా కొన్ని సమయంలో తప్పదు కదండి ఇంకా అటువంటి అంటే లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఇంకేమి తినడానికి ఉండదు
అవునండి అది కూడా కరెక్టే
అంటే ఏమి తినకోకుండా వెళ్లే బదులు ఏదో ఒకటి కొద్ది గన్నా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది కదండి కాస్త అన్న
అవునండి మీరు ఎక్కువ ఆ ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇష్టపడతారా లేకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇష్టపడతారా అండి
నేను ఎక్కువ ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇష్టపడతానండి
అవునా అండి అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ తో ఎలాంటి ట్రిప్స్కి కి వెళ్తారు ఫ్రెండ్స్ తో ఎలాంటి ట్రిప్స్ కి వెళ్తారు అంటే అంటే ఏ ప్లేసెస్
అంటే ఫ్యామిలీతో అయితే ఇలా టెంపుల్స్ గానీ
దేవస్థలాలు అలాగ
అవునండి అలాంటి అటుకెక్కువ వెళ్తుంటా అండి
అవునా అండి
ఇంకా ఫ్రెండ్స్ తో అయితే ఇంకా చెప్పలేం గా మనం స్పోర్ట్స్ గాని టెన్స్ గానీ బీచ్లు పార్కులు
మ్మ్ అవునండి
అలా అన్నీ తిరుగుతుంటానండి ఎక్కువగా
ఆ అవునండి
మీరు ఎటువంటి ట్రిప్స్ కేమన్నా అంటే రీసెంట్ గా ఎక్కడికైనా వెళ్ళారా అండి ఫ్యామిలీ తో గాని ఫ్రెండ్స్ తో గాని అలా
అంటే నేను రీసెంట్గా అంటే రీసెంట్గా పోయినానండి ఫ్రెండ్స్ తోనే దేవస్థలానికి పోయినానండి
అంటే అక్కడ ఎలా ఉండేది వాతావరణం ఏమన్నా చెప్పగలరా అండి మీ మాటల్లో కాస్త
అంటే మేము పోయిండేది ట్రైన్ జర్నీ అండి
ఆ
మేము ఈవినింగ్ ఎక్కి మేము ఈవినింగ్ ట్రైన్ ఎక్కినామండి ట్రీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కినంకా ఆ నైట్ అంతా ఇంగా పనుకొనేసినామండి
ఆ
మళ్ళీ నైట్ మేము చేరుకున్నామండి దేవస్థానానికి
ఆ
ఆ దేవస్థానానికి పోయి ఇంగా నైట్ అంతా మేము నడుచుకుంటా వెళ్ళినామండి లే ఆ జర్నీ అయితే చాలా బాగుందండి నేను ఎప్పటికీ ఆ జర్నీ అయితే మర్చిపోలేనండి నాకు చానా మెమోరబుల్ గా ఉంది ఆ జెర్నీ
అంటే మీ లైఫ్ లో ఉన్న బ బెస్ట్ మెమరీ అని చెప్పగలరు కదండి
దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అని చెప్పగలను చాలా ఫ్రెండ్స్ తో పోయినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నా అది చాలా ఎంజాయ్ గా చేస్ ఉంట పోతామండి సమస్య ఉన్న పెద్దగా అనిపించదు అంటే ఫుడ్ లేకుంటే అంటే ఏదైనా వాతావరణం చేంజెస్ ఎండ వర్షము అలా ఉన్నా కాని మనము ఫ్రెండ్స్ తో పోయింటాం కానీ కొంచెం ఎంజాయ్ చేస్తామండి మనకేమన్నా కష్టం ఉన్న మనకు అనిపీదు అలాగా మీరు ఎప్పుడైనా పోయినారా అండి ఫ్రెండ్స్ తో ట్రిప్స్
నేను ఫ్రెండ్స్ తో అయితే ఎక్కువగా వెళ్తుంటా అండి
అ
రీసెంట్గా అయితే ఫ్యామిలీతో వెళ్ళామండి కనకదుర్గ టెంపుల్ కి
అవునండి
ఇక్కడ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళాం కాబట్టి బాగా చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళామండి ఆ మేము ట్రైన్ జర్నీ చేసాము
అవునండి
దాదాపుగా వన్ నైట్ అంతా టై ట్రైన్ లో జర్నీ చేశామండి
అవునండి
క మార్నింగ్ అక్కడ టెంపుల్ కి రైల్వే స్టేషన్ కి కొంచెం దూరం అండి
ఆ అవునండి
ఇంకా మేము మార్నింగ్ త్రీ కలా ట్రైన్ దిగాము ఇంకా కాసేపు రైల్వే స్టేషన్ లోనే ఫ్రెష్ అవి ఇ టెంపుల్కి పోయి వెళ్ళామండి అక్కడ ఫ్యామిలీ అంతా స్నానం చేసి గుడిలో బాగా దర్శనం చేసుకుని వెళ్ళామండి అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బా
అంటే మీరు ఆ ఫ్యామిలీతో పోయినప్పుడు ఏమన్నా సమస్య ఎవు కున్నారండి ఏదైనా ఫుడ్డు ఏనవా ఏమైనా సమస్యలండి నిద్ర సరిగ్గా లేకపోవడం
దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ట్రైన్ లో ఫుడ్ రాలేదండి
అవునండి
అంటే మేము అంటే మా ఫ్యామిలీలో చిన్న పిల్లలుగానే ఉన్నారు
అవునండి
వాలికి కాస్త ఫుడ్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారండి వాళ్ళు
అంటే నే అంటే కొంచెం ఇంటి దగ్గర నుంచి ఏదైనా స్నాక్స్ ఏమైనా అప్పుడు
అంటే అవి తీసుకు వెెళ్ళామండి అవి వెళ్ళేటప్పుడు అయిపోయాయి అన్నీ
అవునండి
ఆ జర్నీ అనుకోకుండా మేము వచ్చేటప్పుడు అలాగే వేరే టెంపుల్స్ కి విజిట్ చేయడం వల్ల కాస్త లేట్ అయిందండి మీకి
ఆ అవునండి
అలాని వచ్చేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డామండి ట్రైన్ లో అంటే చిన్న పిల్లలు కదా వారికి టైమ్ టు టైమ్ తిని అలవాటు అయింటుంది
అవునండి
కొంచెం లేట్ అయ్యాలికి కొస్త ఇబ్బంది పడ్డారండి
అవునండి
మీరు అలా ఎక్కడికైనా వెళ్ళప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అండి
అంటే నేను చిన్నప్పుడు అనేది మా స్కూల్ లో అనేది ట్రిప్స్ కు వెళ్తా అంట అండి నేను
ఉ
మా మాములుగా నాకు ఎక్కువ వామిటింగ్ అవుతాండండి అంటే బస్సు లో పోయిన అప్పుడు అలాగా నాకి వామిటింగ్ అయితంటే ఎక్కువ నేను అంటే లెమన్ క్యారేజ్ లిమ్ కా క్యారీ చేస్తాంటి అండి నేను అంటే అది స్మెల్ చూస్తే వాంతింగ్ రా అంటే కళ్ళు తిరిగి అయినా వచ్చినా కానీ అది చు అది స్మెల్ చూసినప్పుడు తగ్గిపోతుందండి అలాగా నే ను వామిటింగ్ అనేది నాకు కొంచెం ఎక్కువ అండి కళ్ళు తిరగడము అలాంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నాను
ఇ
ఇప్పుడు అలా ఏం ఏమి లేదండి మాములుగా వె వెళ్ళి వచ్చేస్తంటాను
అంటే నిమ్మకాయ అనేది వామిట్ సెన్సేషన్ తగ్గిస్తుంది అండి
అవునండి చానా అది స్మెల్ చూడ్డం వల్ల తగ్గిస్తుందండి దాని నీళ్లలో కలుపుకొని తాగడం ఇంకా బెనిఫిట్ అండి నన్నడిగితే
అలాగే దాంటేకి కాస్త ఉప్పు వేసుకొని తాగడం వల్ల ఇంకా మంచిది
ఆ నీరసం అనేది తగ్గిస్తుందండి అలా తాగితే స్మెల్ చూస్తే వాంతింగ్ రాదు
ఆ
ఆ అతే వామిటింగ్ రాకోకుండా ఆపుతుంది అంటారండి అదయితే చాలా నిజమే అండి అదైతే
అంటే మీరు చిన్నప్పుడు బాగా ట్రూ టూర్స్ కలా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసారా లేదా కాలేజ్ డేస్ అలా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశారా అండి బాగా
అంటే చిన్నప్పుడు వెళ్ళినాను కాలేజ్ డేస్ లోనూ వెళ్ళానండి
ఆ రెండుట్లో మీకు ఏదంటే బాగా ఇష్టం అండి అంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు ఏది బాగా గుర్తుండిపోయేలా ఉంటాయండి మెమరీస్
అంటే చిన్నాప్పుడు అంటే తెలియని వయసులో ఎక్కువ ఎంజాయ్ చేయలేదండి అంటే వెళ్ళి ఆ కొంచమూ ఎంజాయ్ చేసాము ఆ పార్కులేక పోయినామండి ఆ పి చెచ్ చిన్నప్పుడు ట్రిప్ ఏసింది మా స్కూల్ లో
ఆహ్
టూర్ కి అప్పుడు కూడా చ చాలా బాగా ఎంజాయ్ చేసినాం అండి పార్క్ లో చిన్నప్పుడు మళ్ళీ పెద్ ద్దైయనంగా కూడా పోయినామండి చాలా సార్లు టూర్లకి అక్కడ ఇక్కడ
అవు
అప్పుడు కూడా ఎక్కువ నేను పోయిన్నది ఫ్రెండ్స్ తో పోయిన్నది ఎక్కువ దేవస్ స్థలానికేనండి పోయిండేది మావుల్ గా ఇక్కడ బీచ్లకి అక్కడ అట్లేం పోలేదు ఎక్కువ దేవస్థలానికే పోయినానండి ఎంజాయ్ ఏం చేసేది ఏం లేదండి ల్లిరండి అలాగ ఎక్కడన్నా ట్రిప్స్ పోయినారండి చిన్నప్పుడు
ఆ చిన్నప్పుడు చాలా ట్రిప్స్ కు వెళ్ళామండి ఫ్రెండ్స్ తో పాటు
అవును అండి
చిన్నప్పుడు వెళ్ళిన వాటికంటే ఇప్పుడు రీసెంట్ గా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా ట్రిప్ సంటే బాగా ఇష్టం అండి
అవునండి
అంటే ఫ్రెండ్స్ తో పాటు చాలా బీచ్లకు వెళ్ళాము అలాగే చానా ఫారెస్ట్ లో ఉండడం క్యాంపింగ్ చేయడం అలా ఎళ్ళాము అండి
అవునా అండి మీరు బాపోయినారండి అన్ని
అవునండి
ఆ బాగా బీచ్లకి అన్నిీ బాగా పోయినారు
బీచ్ లో అయితే బాగా చాలా బాగా ఎంజాయ్ చేయోచ్చండి ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఆ వస్తుందండి మా ఫ్రెండ్ ఒక తనకి రాదండి
అవునండి అలాంటి వాళ్ళతో కొంచెం ఇబ్బంది అండి అక అలాంటి ప్రదేశాలకు పోయినప్పుడు
ఒకసారి చాలా ప్రమాదం తప్పిందండి
అవునా అండి ఆ కొంచెము రిస్కులు ఉంటాయండి వాళ అలాంటి ఓళ్ళతో కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలండి మనము
తో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆ సమయంలో
ఆ కొంచం ఏదైనా వాళ్ళకీ హెల్త్ అవి ఉంటాయి కదండి ఏంటో లైఫ్ జాకెట్స్ బోట్ లో పోయినప్పుడు అలాగా తీసుకోవాలండి మనము తప్పనిసరిగా
అవునండి ఇంకా చాలా పార్కులకు వెళ్ళినప్పుడు బోటింగ్కి వెళ్ళడం గానీ అలా చాలా చోట్లకు వెళ్ళామండి బాగ ఎంజాయ్ జేసాము
అవునండి
ఈ సమాచారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదాలండి
మీక్కుడ చాలా ధన్యవాదాలండి